హలో హలో ఆ ఓకే వినిపిస్తాండి హలో ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తు తుందా
ఆ వినిపిస్తుందండి బావున్నరా అండి
ఆ బాగున్నానండి మీరు బాగున్నారా
ఆ మేం బావున్నామండి ఏం చేస్తున్నారండి
ఏం చేయలేదండి ఇందాకనేే తిన్నామా ఇంకా అలా వాక్ చేద్దామనే అలా వాక్ చేస్తా ఉన్నానండి మీరేం చేస్తున్నారండి
ఏం లేదండి మాది ఆ అయిందండి మీదండి
అయిపోయిందండి అందుకే అండి వాక్ చేస్తా ఉన్నాను
ఏం చేసారండి తినడానికి
ఏముంటుందండి స్పెషల్ ఏమి లేదు అన్నం చారు వడియాలు నన నంచ్చుకోవడానికి మజ్జిగమిరపకాయలు మీరేమి తిన్నారండి
మేము బెండకాయ ఫ్రై తిన్నామండి
బెండకాయ ఫ్రై నైస్ అండి మీరే మేలండి బెండకాయ ఫ్రై ఒకటే తిన్నారా అండి
ఆ అవునండి బండకాయ పకోడా అండీ రీ కొత్తగా ఇన్స్టాగ్రాము లో ఫేమస్ అయితోంది కదండి
అవునండి నేను కూడా చూసాను
అవునండి బాగుంటుందండి బెండకాయ ఫ్రై
అవునాండి దానిలోకి అన్నం చేసుకున్నారా చపాతి చేసుకున్నారా అండి
లేదండి అన్నం పప్పు చేసినా ఇం రోజు నలంచుకునేకి వడలు చిప్స్ ఎడ తెచ్చుకుని తింటాం అండి అందుకే నేనే ఇంట్లో కొ కొత్త రెసిపీ బావుంటాదని ప్రయత్నించానండి అది రెసిపీ బా చ్చిందండి బెండకాయ ట్రై చేయండి మీరు ఇది కూడా బానచ్చుతాయి ఏమంటే దాని ప్రాసెస్ ఒకటి కొంచెం కట్ చేయడం అవి ఉంటదండి అంతే కట్ చేయడం ఏపడం ఒకటేనండి మిగిలినం అంత బావుంటుందండి మ్
ట్రై చేస్తామండి ఆ ఇన్స్టాలో చూపిస్ ఆఇన్షాల చూపించినవన్నీ తినాలనిపిస్తాదండి అదేంటో
హ్మ్ అదే కదండి కానీ బావుంటాయండి కొన్ని కొన్ని రెసిపీలు ఈజీగానే ఉంటాయండి చేయడానికి వండడానికి ఇంకొన్ని చూస్తే చానా కష్టంగా ఉంటాయండి అవి ఎట్లా వండల్లో ఏం అనిపిస్తాది ఇంకా నా ప హ్మ్
నేను కూడా కొన్ని రెసిపీస్ చూసానండి చూసి చేసాను ఏదో చట్నీ అని చేసింటే మ చట్నీ తినీకే ఈల్లేదండి కానీ వాళ్ళు చూస్తే బాగొచ్చింది పర్ఫెక్ట్ వావ్ సూపర్ అంటారు
ఇంట్లో వాళ్ళు కదండీ అట్లనే అంటారు మనం ఏం వండినా ఊరికే తింటారు మా ఇంట్లో మీ ఇంట్లోనే మేలండి మా ఇంట్లో కొంచెం ఉప్పు తక్కువ వైనా ఉప్పు తక్కువైయింది ఇదేం వంట ఇట్లా వంట చేస్త మీరు అంటారండి మీకే మేలు ఇంకా బాగా రాకపోయినా బానే మెచ్చుకొని తింటున్నారు
ఆ అదే కారండి మా ఇంట్లో పర్లేదండి ఎలా చేసినా తింటారు వాళ్ళు మా సాటిస్ఫాక్షన్ కోసం ఓకే బావుంది అంటారండి
ఉ అదేనండి మీకే మేలు ఇంకా అవి ఇంకా పిల్లలకి ఇ ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి మా అక్క కూతురులు చిన్న పిల్లలు ఇంకా వాళ్ళు సాసులు గీసులు బయట పోయ్ పిజ్జలు బర్గర్లు తిందమంటారా అవన్నీ ఎందుకని నేనే ఇంట్లో వండుతానండి ఎట్లో హోవెన్ ఉంది మా ఇంట్లో అక్క ఇంట్లో ఉందండి మా అక్క వాళ్ళ ఇంట్లో మా బావ వాళ్ళ ఇంట్లో మా అంటే మా అక్కకి పెళ్ళి చేస్త మా ఇంటి పక్కనే పెట్టుకున్నాము వాళ్ళ ఇంట్లో ఉంది ఆ నేను అప్పుడప్పుడు ఎందుకు లే ఊరికే వంటలన్నా నేర్చుకుందాం ఖాళీగా ఎందుకు ఉండడం ఏం పని లేదు దండి ఏం చేస్తాం అంత చదువు చదువుకున్నా ఏ పని దొరకట్లేదు ఊరినే ఖాళీగ ఇంట్లో ఉంటామండి అదేదో పిల్లలకి వండి పెడితే అదే అన్నా తింటూ ఉంటారు కదా ఏదన్నా మనకి నేర్చుకుంటాము ఇంకా పెళ్ళిళ్ళు అయ్యే మనకి పెళ్ళిళ్ళయితే అక్కడైనా చేయాల్సింది మనమే కదండి ఇప్పట్లో
తప్పదండి ఇంకా ఒకసారి పెళ్ళయిందంటే ఇంక వంటలు ఇంట్లో పనులు అవే సరిపోతానండి ఇంకా అసలు రెస్ట్ అనేదే ఉండదండి మనకి
సమస్య ఏం చేస్తాం ఇంకా ఏం చేసేక అయ్యలేదండి ఇంకా
ఉమ్ మీ అక్కకు పెళ్లిి కుదిరిందంట కదండీ
ఆ నాకు ఇంకా కుదరలేదండి చూస్తున్నాము అబ్బాయి వాళ్ళొచ్చి చూసి వెళ్ళారండి ఇంకా
అవునా అండి బాగున్నాడండి
హు ఆ బర్లే అండి బాగానే ఉన్నాడు ఏమంటే అమ్మకూచి అమ్మ మాట ఎక్కువ వింటుంటాడు భయం అవుతుంది రేపు పొద్దున్నా భవిష్యత్తులో నాతో ఉంటాడో వాళ్ళమ్మ మాట ఉంటాడో నాతో కొట్లాడతాడో అనేది ఆలోచన పోయిందండి మాకు
పెళ్ళైనాక మారిపోతారులేండి అలాగే ఏమి ఉండరు కదా అద
యాడమాడండి కొంతమంది అయినాతున్నారు ఆయన ముందు కాలంలో పే చేసుకోవాలన్నా భయమైంది ఈ అబ్బాయి సిగ్గు అమ్మాయి సరిగ్గుండట్లే అమ్మాయి సిగ్గుంటే అబ్బాయిలు చూస్తనే ఉన్నా
అదే కదండి అసలు
అండి
అవునండి చాలా దారుణంగా ఉన్నారండి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఉ చాలా అంటే చాలా దారుణంగా ఉన్నారండి ఎవరు కా నా ఎవరో అమ ప్రొద్దున్న వెయిటింగ్ చేస్తే చూసానండి వాళ్ళ హస్బెండ్ ని మిక్సీలో వేసి రుబ్బారంట అండి
అయ్యా అయ్యా అట్లా అద్వానంగా తయారైనారు కదండీ ఆడళ్ళు కూడా మరి అట్లా ఉంటే ఎట్లా
అదే కదండి వాళ్ళని చూసి వీళ్ళు వీళ్ళని చూసి వాళ్ళు వాతులు పెట్టుకుంటున్నారండి మరిం ఏం చేయగలం ఇంక
అదైతే నిజం చూడండి ఇప్పుడు కాలంలో ఎవరిని ఏమనేకి లేదు ఎవనన్నా ఏమనన్నా కష్టం అయిపోయింది ఒకప్పట్లో అమ్మాయిల కి పెళ్లి చేేసుకోనింపిస్తే క రోపిడు ఉంటది కట్నంకి రోపిచ్చి రోపిచ్చి ఇంటికి పంపించి పెళ్ళిళ్ళు చేస్తాండ్రి ఇప్పట్లో చూస్తే
అదే అండివాళ రావట్లేను ఉమ్ గల్స్ ఆడపిల్ల
రా
అదే అండి ఆ ఆడపిల్లల్ని పెళ్ళి చేసుకోవాలంటేనే భయపడి చస్తున్నారండి ఇప్పట్లో
ఆ అదే కదండి సమస్యా ఇప్పట్లో
రోజుకొక్కరిని చంపేస్తున్నారండి మన వాళ్ళు కూడా అలా గుంటే ఎలా అండి అసలు
అదే కదండి అసలు ఒకప్పట్లో ఆడపిల్లలకి ఇప్పట్లో ఉండే ఆడపిల్లలకి అసలు ఏ మాత్రం సంబందాలు కాదు కదండి పోలికలు కూడా లేవండి లాస్ట్ కు
ఆసలు లేవండి ఏదో జంజుగాడ్తాడు సి ఒక టాగ్ ఏసుకొని తిరుగుతున్నారండి
ఆ ఆ పా అదేమంటారు పల్లెటూర్లో ఆడపిల్లలు అం అట్లనే ఉన్నారు సిటీలో అమ్మాయిలు అట్లే ఉన్నారు పట్నంలో ఉండే ఉన్న అమ్మాయిలు అట్లనే ఉన్నారు ఎక్కడండి ఇంగా
అయ్యో పల్లెటూరులో వాళ్ళు వచ్చి ఇక్కడికి సిటీల్లోకి ఒచ్చి మారిపోయి తున్నారండి
ఆ ఏదైతే నిజం అండి ఎక్కడండి సిటీ లో ఉన్నాని అసలు ఈ మధ్య పెళ్ళిళ్ల్లో అబ్బాయిలు చేసుకోవాలంటే ఏ అమ్మాయి చదువుకోకుండా ఇంట్లో ఉండే అమ్మాయిని ఎక్కువ ఇష్టపడుతున్నారంట అండి నేను గూడా మొన్న ఇన్నాను మా పక్కింటోలతో
అదే మేల్ళండి ఇంస్టా ఉంటే పేరెంట్స్ ఉంతారు కాబట్టి కొంచెం భయం ఉంటుంది కాబట్టి అలాంటి ఆలోచనలు రా ఒ ఫస్ట్ వాల్లకి
అదే కదండి యడండీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళైతే లవర్ ఉంటాడేమో లవర్లతో యడా కలిసి సంపేస్త స్తారాహని
మా అబ్బాయిలు చాలా మంది పెళ్లి చేసుకోవడానికే భయపడుతున్నడి అసలు
అదే కదండి అసలు ఏఐ తో సమాజం ఎట్ట వెండిపోతా ఉందండి భయమేస్తంది బయటికి పోవాలంటెనే
ఆ ఇప్పుడు నాకి పెళ్ళి అంటున్నారు ను వచ్చి అత్తమామ ఎట్లా ఉంటారో ఏమో తెలియదండి ఇప్పుడు అర్థం చేసుకునే వాళ్ళు వస్తే బాగుంటుంది అర్థం కాకికుండా కొన్నిట్లా వాళ్ళు వచ్చిన వాళ్ళు సైకో అట్లా వాడు కట్నం వేధిస్తాడేమో అసలు పెళ్ళి చేసుకోవద్దని చెప్తే తల్లిదండ్రులు బాధపడతారు చేసుకోకపోతే ఈ సమాజము ఎన్ని ఎన్ని పెళ్ళిళ్ళలు చేసినా చేసుకోదు ఈ అమ్మాయి ఇట్లా అలాని మాట్లాడతారు ఎట్లా పోయినా కష్టమండి ఇప్పటి కాలంలో ఈ సమాజంలో మాత్రం చనా కఠినంగా ఉన్నారు మనుషు లో ఏది మంచిగా అర్థం చేసుకోరు అన్ని చెడ్డగానే అర్థం అవుతుంటాయండి
అదే కదండి మీరు ఒకసారి ఎంగేజ్మెంట్ చేసుకున్నాక ఒక వన్ ఇయర్ టైమ్ అడిగి వాళ్ళతో స్పెండ్ చేయండి ఎలాంటోళ్ళు ఏంటి అని తెలుస్తుంది కదా
అట్లా ఒప్పుకోరు కదండి అట్లా ఏమైతదంటే అప్పుడు చెడ్డ పేరు వచ్చేస్తదండి అట్లా చేస్తే ఇప్పుడు కాలంలో ఇప్పుడు అమ్మాయి గురించి తెలుసు నా అబ్బాయి గురించి తెలిసినన్రోజులుండి నుండి మళ్ల వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఒప్పుకోరు కదండి అందుకు ఒకసారి ఎంగేజ్మెంట్ చేసుకుంటే చాలా తక్కువ కే తక్కువ వి ప్రధానంగానే క్యాన్సిల్ అవుతాయండి అట్లా మాత్రరం క్యాన్సిల్ చేసుకోరు ఎవరు ఎందుకంటే మళ్ళా ఇబ్బంది అవుతుంది కదండి భవిష్యత్తుకి ఇప్పుడు నేను ఇప్పుడు ఈ అబ్బాయితో సంవత్సరం ఇంత టైం తీసుకొని మాట్లాడినాక అబ్బాయి క్యారెక్టర్ మంచి కాదని తెలిసినాక నేను వదిలేసినాక అప్పటికి అందరికి తెలిసిపోయి ఉంటది ఆ అబ్బాయితో నాకు ఎంగేజ్మెంట్ అయిపోయిందని అప్పుడు వేరే వాడు ఎవడు ధైర్యం చేసొచ్చి నన్న పెళ్లి చేసుకోూడు కదా అండి అందుకె ఇంట్లో వాళ్ళు ఎంగేజ్మెంట్ చేస్త చేశారంటే పక్కా పెళ్ళి చేసెస్తారండి నిమిషాలు కూడా ఆలోచించరు ఆ
అయితే ఇలాగ ఆలోచించానండి అంటే ఇలా ఉంటుందని నాకు తెలీదు నా థాట్ అలా ఉందా అండి అంటే ఒక సంవత్సరం ఇంట్లో టైం అడుగుదాం అనుకోంట అండి
లేదు లేదండి ఎందుకు ఇప్పుడు కాని ఇంక కొంతమంది ఎందుకు మూడు నాలుగు సంవత్ మూడు నాలుగు నెలలు ఆగుతారంటే ముహూర్ తాలు సరిగ్గ ఉండండవు డబ్బులు అడ్జెస్ట్ కాకుండడము లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అంత వరకు ఎందుకండి మా బ లు మా అన్న కూతుర్కి అంటే మా సొంతం అంటే మా బా మా పెద్ద నాన్న అన్న కూతురికి వాళ్ళు పెళ్లి కొొడుకు వాళ్ళ అంటే ఇంకా వాళ్ళ పెద్దక్క ఉందండి చిన్న పాప నచ్చింది మా చిన్నక్క నచ్చింది పెద్దక్క ఇంకా పెళ్లి సంబధాలు చూస్త న్నార్ నాకు చూసినట్లే
ఓ
చిన్న అక్కకి పెళ్ళికి వాళ్ళే అబ్బాయి వాళ్ళే వచ్చి చేసుకున్నారు ఏమంటే వాళ్ళు సంవత్సరం టైం అడిగారండి ఎందుకంటే మేమే సంవత్సరం అడిగ పెద్దక్కకి పెళ్లి కాకుండా చిన్న అక్కకి పెళ్లి చేస్తె ఏమి పెద్దమ్మకి పెళ్లి కాలేదు కదా లోపం ఉంద అన్నట్లా మాట్లాడుత స్తార్ అని మేము టైం అడిగితే సంవత్సరం వరకు మేమేం డిస్టర్బ్ చేయ్యాము అంటే మేమేం తడు కోము ఆ సంవత్సరం తర్వాత పెళ్లిి చేసుకుంటాము వాళ్ళు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారండి ఎందుకంటే అవతల వాళ్ళంతా కౌతరు వాళ్ళు వచ్చి చేసుకున్నారు అట్ల చేసుకుంటే అమ్మాయి జీవితం బాగుంటుందండి
అంతే కదండి అటు సైడ్ వాళ్ళు వచ్చారు అంటే
అండి
ఇప్పట్లే ఎక్కడ ఉన్నారండి ఎప్పుడు ఎప్పుడెప్పుడు వదిలేస్ తమ అనె వాళ్లె ఎక్కువైపోయినారండి
ఆ అది కూడ నిజమే అండి అందుకే అండి ఇప్పటి నుంచి పెళ్ళిళ్ చేసుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందడుగు వేయాలండి అదే నేను మా అమ్మ క్ చెప్తున్నా చూడండి వాళ్ళ వెనకల వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళు ఏమి మొత్తం కనుక్కుొని పెళ్లిి చేయమని చెప్తున్నానండి
ఉమ్ అదే మేలండి వస్ట్
డి
ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ని కనుక్కోండి ఏమన్న ఉన్నాయా లేవా అని కొంతమంది చెప్పే చావారు వాళ్ళ ఎనిమిస్ ని అనుక్కకోండి ఫస్ట్
ఆ అదేనండి అదే చేద్దాం అనుకుంటున్నాం సరేలేండి ఉంటాము ఇంక
ఆహ్ సరే అండి బాయ్ అండి
ఆ సరే అండి బాయ్ అండి